హాయ్ అండి ఏం జెస్తున్నారు
సీరియల్ చూస్తున్నానండి
ఎం వీడియోస్ చూస్తున్నారండి
సీరియల్ సీరియల్ రీల్స్ కాదు జీ తెలుగు చూస్ న్నానండి చామంతి సీరియల్
అవునా అండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడెనా
ఆ ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిందండి
ఓకే అండి ఏమేమి సీరియల్ జుస్తారు మీరు
ఆ ఐద ఆర్ సీరియల్ చూస్తానండి పొద్ మధ్యాహ్నము నుండి చూస్ స్తాను ముక్ ముక్కు పుడుకా చూస్తానండి
మ్
టి మళ్ళీ ఉమ్మడి కుటుంబం చూస్తా
అవునా అది నిండు నూరేళ్ళ సావాసం చూస్తలేరా అండి
నిండు నూరేళ్ళ సావాసం చూస్తా అది కూడా చూస్తా
చూస్తున్నారా మరి వంట అయిందా అండి
ఆ అయిందండి
ఏం కర్రీ చేసిండ్రు
ఇప్పుడైతే టమాటా చారు చేసినాను అన్నావండి నాను పొద్దున్నదే ఉన్నది బెండకాయ కర్రి ఫ్రై ఇగ అది ఇది సర్దుకుంటాము
సినిమాస్ చూస్తారా అండి ఎక్కువ
సినిమా చూస్తాం కండి అట్లట్లట్ల ఇగ కొన్ని కొన్ని చూత్త బాగా ఇష్టంగ నైతే చూడ బయటికెళ్ళి గూడ మొ మొత్తనికే చూడము ఇంట్ల సినిమాలు టీవీలో వస్తేనే చూస్తాను
అవునా మరి ఉగాది వస్తుంది కదండి షాపింగ్ అయిందా
ఉగాదికి షాపింగ్ అంతా పెద్దగ ఏం ఉండదండి అది సద్ కొత్త బట్టలు అంట్ టే ఏం లేదు అంతగానమ్ గాని దసరాకు మాత్రం చేస్తామండి
అవునా ఎట్లాంటి డ్రెస్సెస్ తీసుకుంటారు మరి
దసరాకు సద్దుల బతుకమ్మ కాబట్టి పట్టు చీరలు తీసుకుంటామండి
అవునా ఇంకా డ్రెస్సెస్ ఏమన్నా తీసుకుంటారా
డ్రెసెస్ గుడా తీసుకున్నానండి కానీ ఎక్కువ శారీలె కడుతాను డ్రెస్సులు గుడా ఉన్నాయి గానీ ఎటైనే వెళ్తే టూర్కి వెళ్తే తీర్థయాత్రలకెళ్తే ఎల్ ఏళ్తే ఏసుకుంటాను
క్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తారా ఆఫ్లైనా
రెండు చేస్తానండి
రెండు జెస్తారా
రెండు చేస్తాను కాకపోతే ఎక్కువ మాత్రం ఆఫ్లైన్ చేస్తాను
అవునా ఆఫ్లైన్ లో ఎక్కడ తీసుకుంటారండి ఎక్కడ మంచిగుంటాయి డ్రెస్సెస్
మార్కెట్ల లలోయ ఆ ఇంకా స్వప్న షాపింగ్ మాల్ మళ్ళీ విష్ణు టెక్స్ లా తీసుకుంటానండి
అవునా అండి రే రేట్స్ బాగుంటాయా అట్ల లేకపోతే తక్కువనే ఉంటా
రేట్స్ బానే ఉంటాయ్ కొన్ని ష్ బట్టల షాపులల్ల ఫిక్స్ రేట్ ఉన్నది విష్ణు టెక్స్ట్ ల మాత్రం ఇట్లా మామూలు రేట్ ఉంటదండి వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి అడగడానికి ఉంటది అట్ల బానే ఉంటాయండి చీరలు డ్రెస్ ఆ
అంతేన
బానే ఉంటాయి అక్క అందులో చీరలాని బ్లౌజ్లాని ఇప్పుడు డిజైన్ బ్లౌజ్ లాని వర్క్ మళ్ళీ కంప్యూటర్ అని మగ్గం వర్కులుని ఇప్పుడు ద రన్నింగ్ ఉన్నాయి కదా అండి
అహ
అన్న ఎక్కువ చేతితోటి వెయ్యకుండా రెడీ మేడ్ గా క్లాత్ మీద వస్తునాయి అని మళ్ళీ పిల్లలకు సంబంధించినది డ్రెస్లు, డ్రెస్ మెటీరియల్ అన్ని రకాలఆయె ఉంటాయండి అంద్ ఆ షాప్ లో మేము ఎప్పుడేల్లినా అక్కడికె వెళ్తాము
ఆన్లైన్ లా ఎక్కువా ఏది చూస్తారండి యాప్ మీషోనా లేకపోతే అమెజానా మిత్ర నా
మీషో చూస్తాము మీషో కూడా చూస్తాము ఆ మింత్రా ఏమోగాని ఇది ఫ్లిప్ చుస్తాను
విష్ లిస్ట్ అ
కాడ్
ఫ్లిపకార్డు ఆ ఓకే మీషోలో బాగుంటదా అండి క్వాలిటీ
మాముూలుగా ఉంటందా అండి మంచిగనే చూ చూ చూపిస్తారు కానీ, కచ్చిన తర్వాత బా మామలుగా ఉంటది
ఫ్లిప్కార్ట్ లా ఎట్లా ఉంటదండి
ప్లస్ మస్తుంటదండి
వహ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి ఎక్కువుంటాయి అని
రేట్లు బాగుంటాయండి మీషోలోనే తక్కువ ఉంటాయి
ఇంకా ఏమేమ్ షాపింగ్ చేస్తారు ఓన్లీ డ్రెస్సెస్ ఎనా లేకపోతే జ్యువలరీ
జ్వాలరిస్, బ్యాంగిల్స్ మళ్ళి ఇది అన్ని అదే ఇది టిప్ టాప్ పిన్నులు, ప్లక్ ర్లలాని, తిక్లీసు హెయిర్ బ్యాండ్, రింగ్స్, వాచ్ ఇవన్నీ కొనుకుంటామ అండి
మార్కెట్ లో తీసుకొరా అండి ఇవి
మార్క పిల్లలకు సంబంధించినయి తీసుకుంటాను కొన్ని ఏవి ఎక్కడ నచ్చితే అవి త అక్కడ తీసుకుంటాను ఏవి బాగుంటే అవి ఇక్కడ సండే బజారు కూడా జరుగుతాంది మా దగ్గర మా సైడ్
ఎట్లా ఉంటాయి అక్కడ రేట్లు
తెండి అందరు గోనే విధానంగానే ఉంటాయి బాగా ఎక్కువ రేట్ ఉండయి అన్నరు షాప్ లో ఉన్నట్టు
ఏమేమ్ దొరుకుతాయి సండే మార్కెట్ లో
అది అల్లా ఇంటికి సంబంధించినవన్నీ ప్రతి ఒక్కటి లేదనకుండా దొరుకుతది
ఇంకా మీర ఎప్పుడన్నా ఆ తినడానికి బయటికి వెళ్తారా అండి రెస్టారెంట్స్ గాని నే ఫోటగ్రాని
ఏళ్తామండి ఎప్పుడైనా అంటే మేమ్ ఉన్నా కాడ కాకుండా వరంగల్ అటు మా మా అమ్మళ సైడ్ ఏళ్తామ్ కదా ఆ మళ్ళీ హైదరాబాద్ సైడ్ మా అబ్బాయి హాస్టల్ ఏసినప్పుడు అట్ ఏళ్ళినప్పుడు తీస్క్ తిన్నామండి
ఓకే మీక్ బావుండే నా టేస్ట్
ఓ బిర్యానీ బావుంటదండి ఇగ
మీ ఫ్యామిలీ మొత్తం కల్సి ఏళ్తారా అండి
పోయినప్పుడే తిన్నాం అండి ఏళ్తాము ఫ్యామిలీ కలిసి కలిసి వెళ్త్ ఎటన్న తీర్థ యాత్రలకు పోయిన హోటల దింటామండి బాగుంటది టేస్ట్ బయటి ఫుడ్లు కాబట్టి
ఎప్పుడన్నా మాల్ కెళ్ళిండ్రా అండి
మాల్కా
అన్నే
షాపిింగ్ మాల్ ఆ
అవున్నావను
ఆ ఏళ్ళినాం అండి నా అమ్మోలా సైడ్కి ఒప్పి అక్కడ మాస్ పెద్ద్ పెద్ద మాస్ ఉన్నాయాండి డి మార్ట్ అని వాల్ మార్ట్ అని ఉమ్
అక్కడ బావుండేనా అండి అక్కడ ఎట్లుండే రేట్స్ గాని క్వాల్టీ గాని
క్వాల్టీ మస్తు ఉంటదండి చాలా సూపర్ గా ఉంటది రేట్లు కూడా మంచినే ఉంటాయి యండి ఇగా
నేన్ కూడా విన్నా అండి డిమార్ట్ లో క్వాల్టీ బావుంటాయి ఐటమ్స్ అని
బావుటాయి మళ్ళీ అన్ని వెరైటీస్ ఉంటాయి అండి
ఏమేం వెరైటీలు ఉంటాయి అండి
ఈ నెత్ కాలు గోరు కాంచల్ నెత్తి న్ టికల దాకుంటయి అండి ప్రతి ఒక్కటి ఏది లేకున్నా ఉండద్ దాది అన్నీ ఉంటాయి ఆ ప్రతి ఒక ఐటం ఉంటాద్ చెప్పలేమ్మండి అవన్నీ గాజులు గోళ్లు ఇంటి వస్తువులు ప్రత్తిది ఇగ మనకు సంబంధించినాయి కిచెన్కు సంబంధించినాయి టవల్స అని బెడ్రూమ్ కు సంబంధించినేయ్ బెడ్షీట్లు ఇవన్నీ
ఎప్పుడన్నా కొన్నారా అండి ఎంత బిల్ చేసిండ్రు
చేశానండి నాలుగు వేల దాకా మినిమం నాలుగు వేలు చేస్నమ్మండి ఇగా మన తోటి కాదు అంతగానం చేయడం
ఇంకా ఎక్కడికన్న బైట ప్లేసెస్ కి ఏళ్ళిండ్రా తిర్గడానికి
సమ్మర్లో ఇంకెళ్ళలేదండి పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏట్టన్నా ఏళ్ళాలి అనుకుం టున్నాను
ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు
ఇగ స్వర్ణగిరి తిరుపతి ఏళ్ళాల్నుకుంటున్నానండి
తిరుపతి కూడా చాలా తగ అండి ప్లేస్సు
చాలా బావుంటది ఈ సమ్మర్లో వెళ్ళాలి అనుకు కుంటున్నాము కాని ఎమైతదో తెల్వది
కని సమ్మర్ లో బాగా మంది ఉంటారు కదండి
మందు ఉంటారు గాని వాతావరణం చాలా
మళ్ళీ లేదం ఎండలు బాగుంటాయి అక్కడ సమ్మర్ లో
ఉంటాయి కాని ఇగా మనం దేవుని మొక్కు సమర్పించుకోవాలి కదా అందువల్లన పిల్లల ఉన్నప్పు హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళ వడతది. బుక్ చేసుకొని వెళ్తే ఏం అనిపియది
స్వర్ణ గిరి కూడా చాలా బాగుంద వెళ్ళండి
మీరెళ్ళారా
కాని నేను వీడియోస్ ఫొటోస్ లో చూశాను చాలా బాగుంది ప్లేస్
ఎట్ల ఉంది మరి అక్కడ
అక్కడ వాటర్ లో విష్ణుదేవుడు ఆ ఏడు సిరుసుల నాగుం మీద పడుకున్నట్టు ఆడ సృష్టించారండీ చుట్టు మెట్లు ఉంటాయి అక్కడ డెకరేషన్ కూడా మొన్న అది వైకుంఠ ఏకాదశి జరిగింది చూడండి అప్పుడు పూల తోటి చాలా బాగా అలంకరించిందరు అది చూస్తే మన కళ్ళు తర విరించిపోతాయి
నైట్ లో మస్తు లైటింగ్లు ఉంటాయి కదా మిలుపుకు మిలుపు
అవునండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ డెక్ కరేషన్ లైటింగ్ చాలా బాగుండేయండి
కోనేటిలో ఉన్నట్టు అనిపిస్తది కదా అండి దే బవలించినట్టు
అవును అక్కడ ఫొటోస్ కూడా చాలా బా వస్తాయి
స్వర్ణగిరీ తర్వాత యాదగిరి గుట్ట కూడా ఉంనాదనట్టు విన్నాను
అవును అవునండి ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇంకా ఫుల్లీ కన్స్ట్రక్ట్ కాలేదు ఇప్పుడు మళ్ళ ఒకసారి వెళ్ళాలి వెళ్ళదాం అనుకుంటున్నాం
వెళ్ళండి చాలా మంది అంటున్నారు బాగుందని
అవునండి
సుట్టళ్లు ఉన్నారు స్వర్ణగిరి అయినా ఇది యాదగిరిగుట్ట అయినా
అవును వెళ్లాల అదే చూస్తున్నాం హాలిడేస్లో ఇగ వెల్ బానే ఉన్నడాండీ
వెళ్ళిరండి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు మాకు చెప్తే మేము గూడా వెళ్తాం అండి
ఓకే అండి లేకపోతే కలిసే వెల్దామండి మనమందరం ఓకే అండి బాయ్
బాయ్
ఉచ్